హలో
హలో
హలో గుడ్ మార్నింగ్ అండి
వెరీ గుడ్ మార్నింగ్
లేశారా
జస్ట్ ఇప్పుడే లేసినా ఫోన్ చూస్తున్నావు నువ్వు ఫోన్ చేసినావు చెప్పు
ఏం చేసిన్నారు వాయిస్ చాలా సన్నగా వస్తుంది
ఏం లేదు జెస్ట్ ఇప్పుడే లేసిన కదా
ఉమ్ ఓకే ఓకే ఏంటి మరి ఏం చేస్తున్నారూ
అట బాల్కనీ లో వచ్చి నిల్చున్నా అంతే
ఉమ్ ఎంటి మరి వీలేేజ్ విశేషాలు ఏంది ఊరు విశేషాలు
ఆ ఊళ్ళో ఏముంది పొద్దున్ లేవడం పనులు చేసుకోవడం పడుకోవడం నీదేంది మరి
ఉమ్ మాదేముందండి పట్నంలో మంచిగా సంపాదించుకొని ఈ పొగ ట్రాఫిక్ తో విసుకొచ్చేస్తుంది పల్లెటూరు ప్రశాంత స్వచ్ఛమైన గాలి ఎక్కడా దొరుతాయి చోపండి
నిజమే ఇక్కడ ప్రకృతితో పాటు ఆరోగ్ గ్యం కూడా ఉంటుంది అందుకే ఇప్పుడు మా ఊరి రైతులంతా రసాయనాలు లేకుండా సేంద్రియ వ్యవసాయం వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరు
చాలా మంచి విషయం కదండి ఇప్పుడు నగరాల్లో కూడా చాలా మంది ఈ కెమికల్స్ లేని ఆర్గానిక్ ఫుడ్ కావాలని తహలహలాడుతురు మస్తు డిమాండ్ కూడా పెరిగింది ఈ సేంద్రయ పద్ధతి వల్ల ఏ రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి మళ్ళ భవిష్యత్తు లో కూడా తరాలు కూడా మంచి ఆరోగ్ గ్యం ఉంటాయి కదా
అవును మొదట్లో కొంచెం దిగుబడి తక్కువ ఉన్నా ఇప్పుడైతే భూమి సారం పెరిగి పంటలు బా పండ్ పడుతున్నాయి మా ఊర్లో రసాయన ఎరువుల ఖర్చు కూడా బాగా తప్పింది
అవునవును కానీ పల్లెల్లో పండించే ఆర్గానిక్ పంటలూ నగరాల వినియోగదారులకు నేరుగా చేరడానికి. మీక్ కావాల్సిన వస్తువులు గాని హలో హలో హలో హలో హలో హలో హలో